ఆ
ఆయ్.
ఏం చేస్తున్నావు?
నేను పడుకోని ఉన్నా
నేను పడుకోనున్నరా దొర్లుతున్నా. తిన్నవా? హలో. ఇన్పియట్లే. హలో. హలో హలో. హలో.
ఆ వినిపిస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం.
ఉ చెప్పు.
చెప్
నువ్వూ సరిగా పెట్టుకొని మాట్లాడు స్టంటులు చేయకు.
ఆయి
ఆ
ఆ సరే చెప్పు.
ఉ ఏం పెట్టారు మీ పిజిలో?
దోస పెట్టారు.
మాకు ఆలు పరాటా పెట్టారు ఈ రోజు.
ఆలు పరోట ఎందుకు దోశ కదా.
ఏమంటే ఇప్పుడిప్పుడు తక్కువ మంది ఉన్నారు కదా అందుకే.
మా పిజీ లో ఎక్కువ మంది ఉన్నారు. ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ మెంబర్స్.
ఓయమ్మా అంతమంది ఉన్నారా మీ పీజీలో అంత పెద్దదా మీ పీజీ.
ఆ అవునురా విల్లాలా ఉంది.
ఆహా.
దాన్ని మేనేజ్ చేసేకి ఎంత మంది ఉంటారో. డైలీ ఐటమ్స్ టెన్ ఐటెమ్స్ పెడతారు తిన్నీకి.
ఆహా
మా పీజీకి షిఫ్ట్ అయిపో బావుం
డబ్బులు ఎక్కువరా అంత డబ్బులు నాతో లేదు.
కొంచెం మీ పీజీ కన్నా ఒక ఫైవ్ కే ఎక్కువ అంతేరా.
హ్మ్ సరే చూద్దాంరా. ఇంకా మా మమ్మీని అడిగి చెప్తాలే. హ్
ఏసి ఉంటుంది, బాల్కనీ ఉంటుంది.
హ్ హలో.
హలో.
ఉ చెప్పురా. ఇంకేంటి? మీ మీ అన్నకి బాగయిపోయిందా? హెల్త్ అంతా.
బాగుంది అనుకుంటా.
అబ్బా అడగాలి కదా మీ అన్నకు బాలేకపోతే ఫోన్ చేసి?
నాకు బాలేదు న మా అన్న కూడా చేయచుగా
తెలీదేమో మీ అన్నకి
ఇంట్లోనే ఉన్నాడు మా అన్న
అవునా ఇంకారా చెప్పురా ఏమైనా నేను బయటకి వెళ్ళింటిరా నిన్న
నిన్న ఎప్పుడు వెళ్లావ్
ఎల్లా లే నిక్ తెలీదు అవంతా
ఆహా
ఎక్కడికెళ్లానంటే ఆ ఇక్కడ ఎలంక న్యూ టౌన్ లో ఏదో పార్క్ ఉన్నింది అ పార్కి ఎల్లి ఆడ అది ఏవో ఫ్రోజన్ బాటిల్ ఉంటది చూడు ఆడి లి ఆ బాటిల్స్తీ తీ తీసుకుందామనంటే అది ఏమో ఎక్కువ డబ్బులు అని ఐస్ క్యూబ్ స్కూబ్స్ ఉంటుంది ఆ ఆది తిన్నారా నేను నితిన్ తినేస్ సి తర్వాత అలా తిరు కొని తిరుకొని తిరుకొని వచ్చాము
వాట్ రా రేయ్ ఎం ఎం
ఆ హలో
హలో
ఉ చెప్పురా
ఉ ఇంక ఎక్కడ ఎక్కడ తిరిగార
ఉ అంతే రా మళ్ళీ నేను ఇంటి నుంచి అది షీర్ కుర్మా తెచ్చా వాడోదికి తిన్నాడు వాడు పికిల్ తెచ్ ఆ పికిల్ చేపించుకొని రమ్మని చెప్పారా వాళ్ళు మమ్మీ వాళ్ళ అక్కతో ఆమె బాగా చేస్తుంది టమాటో పికీలు పీజీ లో ఉంటే తినేకవ్వదు అని చెప్పి వాళ్ళతో చెప్పిచ్చుకొని రమ్మంటే చెపిచ్ కొని వచ్చి పాడేసాడు రా కోపంలో నా పైన కోపంలో పాడేశాడు
అందుకే పారేసిండు
ఒహో అవునులే నీకు వాడిదే సపోర్ట్ కదా
నేను చెప్తున్నా
నేను ఏమి చేయలేదమ్మా అక్కడ వాళ్ళ కోపం అది అంతే ఊ
అన్నీ ఏం చేసినం అది మొత్తం ఫుల్ ఫుల్ పికిలే పడేసినారా అదేం బాటిలే కదా ఎత్దుకోవచ్చు కదా గ్లాస్ బాటిలా
తెలిదు హ బ నార్మల్ దే ఐటుం అదేంది చెత్త కుప్పులో పడేశాడు ఎలా నేను పోయి ఎత్తుకునేది అటు పక్క మా కాలేజ్ ముందు మా పీజీ ముందరా పార్కింగ్ది ఉంటుంది
ఉ
ఆడ పార్కింగ్ దగ్గర చెత్త ఉంటుంది ఆ చెత్తలో పడేసాడు రా అది నైటు ఆ నైట్ టైం లో నాకి ఏం కనిపిస్తుంది చెప్పు
అ
అయ్యో ఎంత చేస్తాడంటే ఆ అబ్బాయి ఇమ్యాజినే చేసుకోలేవు నువ్వు అంత చేస్తాడు ఎలా ఉన్నాడు మీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు
బాలే తెలీదు నాకేం అప్డేట్స్ లేవు
ఆహా ఎలా ఉంటారో ఏమ్మో అమ్మ
అలవాటైపోయింది
నాకు అలా ఉండి ఉంటే బాగుండేదని పిస్తుంది అప్పుడప్పుడు పీస్ గా ఉండొచ్చు ఎవడి బాధ ఉండదు
ఉమ్ సరిపోయింది నేను ఇంకా
కదా ఎంత పీస్ ఉంటుంది ఎవరితోనే భయపడాల్సిన అవసరం లే ఎవరితో అ అయ్యో ఇది చేద్దంటే అంటే మీ బాయ్ ఫ్రెండ్ అంటే చె ప్పా నికి ఏం చేయొద్దు ఇలా చేయొద్దని మాక అంతా చెప్తారు మొన్ననే వదిలించుకునింటే ఓ పని అయిపోయిండేది వాడు వదల్డు ఏంటో నా బాధ ఏంటో
పట్టుకో మన్న పట్టుకోరు కానీ నిన్ను చూస్ స్తే వదలరు అన్న పట్టుకోడం ఏంటో
ఎవరికి కావాలో వాళ్ళకి ఉండరు ఏం చేసేది ఆ
అయినా ఇంకో సిక్స్ మంత్స్ లే మళ్ళీ టూ ఇయర్స్ లో తర్వాత నాకు పెళ్లి ఇంకా అప్పుడు వాడ చో పిలు స్తా కాంటాక్ట్ లో ఉంటే
అక్మల్కి ఎవరో ఆ ఎవరో పిలిచారంట చీ పిలిచారు కాదు అడిగారంట పెళ్లి చే ప్పించుకోండి మా కూతురుతో అని ఆ ఎక్కడ చూసి సారంట అందుకే వాళ్ళ పెద్ద నాన్నకి ఫోర్స్ చేస్తున్నారంట ఆ అమ్మాయి వాళ్ళు ఫుల్ అంటే ఫుల్ అంటే ఫుల్ రిచ్ అంట
ఓ ఇంకేం చేసుకోమని చెప్పు అంతే పెళ్లి చేసుకో ఆ
జాబ్ కావాలి నేను చేసుకొను అది ఇద అన్నాడా
చేసాకే జాబ్ చేసుకోమను
ఏట్లా ఫస్ట్ జాబ్ రావాలి కదా
కాదు పెళ్లి చేసుకున్న నార్మల్ గా స్టడీస్కి వెళ్ళామని చెప్పు
బాగున్నావే నువ్వు అదేంది అది
మా ఇంట్లో అంత అలా పంపిస్తారమ్మా అంటే అబ్బాయిలు పంపియరు అమ్మాయిలకి ఒకవేళ పెళ్లి చేసేస్తానుకో చిన్నపిల్లకి వాళ్ళు కాలేజ్ కావాలంటే కాలేజ్కి వెళ్ళొచ్చు అలా
ఏమో నాకు నచ్చనే నచ్చదు అలా అంతా చేస్తే ఆ ఏమన్నా బాగుంటుంద అ సలు ఏ అప్పా
కానీ వాళ్ళకి ఆశ ఉంటుంది కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మాట విన్నారు కదా అలాం టి వాళ్ళప్పుడు ఇంకా చేయాల్సి వస్తుంది మా కాలేజ్ లో లేదు కానీ గవర్ మెంట్ కాలేజెస్ కెళ్ళు మొత్తం పెళ్లి చేసుకొని వచ్చుంటారాడ
ఓహో అలా వస్తా ఉంటారా ఓ ఇది బాగుందే
వాళ్ళకి పెళ్ళి చేసుకున్నాక అదేమి ఇంట్రెస్ట్ వస్
కదా నాకు ఒకసారి పెళ్లి అయిపోతే అంతే ఇకా ఏ ఫీల్డ్ కు పోతే ఆ ఫీల్డే సెట్టు ఏ ఫీల్డ్కి వెళ్ తె ఆ ఫీల్డ్ లో సెట్ అయిపోయదంతే నేను చెప్పార వాడికి నైట్ చూడు ఇప్పుడు చూసావా నీ వాల్యూ ఏంటో నువ్ చూస్తే ఆ అమ్మాయి చప్రి వెనకల పడ్డావు నీకు అర్థమైందా ఇప్పుడు అంటే ఆ నాకు అర్థమయింది ఇప్పుడు నా వాల్యూ ఏంటో ఏ ఈ అన్నాడు
ఆమైతే
బాబు అనుకున్నా ఆ వాళ్ళు ఫోర్స్ పైన ఫోర్స్ చేస్తున్నారంట ఇప్ చేయండి బాబుకి ఇచ్చి చేసు చె ఆ ఆ ముడిసిపోయింటాడంటే ముడిసిపోయింటారు ఇంకా ఆబయస్లీ ఆమె రిచ్ అది ఇది అంటే ఆమె ఆవియస్లీ అందంగా కూడా ఉంటుంది ఇక కదా ఊ
ఇగ బురకెసుకోవల్ ఫస్ట్ ఆమె లేపోతే చచ్చిపోతాడు ఈడు
లేదు ఏస్ క్కుంటారు పక్క అందరూ వేసుకుంటారు ఎవరో ఈడ కంచ్
కదా కొంచం మోడ్రన్ గా ఉండచ్చు ఏమో ళ్ళు
మోడర్న్ గా ఉంటారు కానీ హిజాబోటే వేసుకుంటారు బురకా వేసుకోకుండా అంతే అది కూడా ఓకే వీడికి అది వేసుకున్నా పర్లేదమ్మా ఉరకనే వేసుకోవాలి అట్లేం లేదు
ఊ
ఊ ఏమో ఆ సూటోకి వెళ్దాం ఎక్కువ మాట్లాడాలి నీతో అన్నాడు ఆడు ఏమి ఉండలేదు అడి ఏమి ఉండదురా మాట్లాడడానికి ఊరికే అవంత కథలన్ని చెప్ తడ ఆడపోయిన తర్వాత ఏమి చెప్పడు
ఉ
ఆ ఏరుపుపా అపిసిన్నాదా ఏం చేసార అలాంటోల్లతో
ఊ
హయ్యో నితిన్ కి ఏం చెప్పలి ఇంకా రేపు గొడవే ఇంకా నాకు నితిన్ కి మళ్ళీ
ఎ
నేను అక్కడికి వెళ్తే ఒకడు నాకు ఫోన్ పైన ఫోన్ చేస్తాడు ఇంకా తెలిసిపోతుంది
ఇంకానకు ఎత్తేసి చెప్పు కాఫీ తగడం కొచం ఇట్లా అని
ఏ ఊరితో వచ్చావంటే చూపి అంటాడు
అబ్బా నా బాయ్ ఫ్రెండ్ అయి తె నువ్వు ఎక్కడికైనా తిరుగు ఏమైనా చేసుకో నేను వెళ్తా అంటే వెళ్ళు ఎవరితో వెళ్తావ్ నీ ఇష్టం అంట అదింటిదదీ ఆ
ఫోటో పెట్టాలి ప్రూఫ్ పెట్టాలి అన్ని పెట్టాలి నేనైయితే
ఫేస్ట్ అంతే ఫైవ్ మినిట్స్ ఉండి వెళ్ళ వర్క్ చేస్తాను నేను
మ్మ్ సరే
మ్మ్
ఇంకా
చెప్పు
మ్మ్ ఏంటే అప్పుడే ఫోన్ చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అడిగాడా
యా
నాతో లేవన్నా త్రీ రూపీస్ ఉంది ఆడే నా అకౌంట్ లో ఎట్లార ట్వంటీ ఫైవ్ రూపీస్ నిన్న నేను ఎంతనో అడి తే లేదన్నాడ్రా సిగ్గు లేదన్నాడు సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ నాతోనే అడుగుతాడు ఆ
హి హి హిహ్